హలో ఓకే వినిపిస్తుందా వినిపిస్తుందా
ఆ ఆ
ఏం చేస్తున్నావు
ఇగో హీట్ వాటర్ పెడుతున్న అక్క పిల్లోనికి
ఎందుకు
స్నానానికి
బాబుకా ఎవరికి
బాబుకి నాకు అందరికి
నువ్వు డైలీ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేస్తారా
ఆ
ఎందుకు సమ్మర్ అనా
ఆ ఇబ్బరిస్ తుంది గదా అక్కా బాగ కి స్నానం చేపిస్తే ఇంకా ప్రశాంతంగా నిద్రపోతాడు అన్నట్
ఆ వీడు గూడా అంతే అసలు రిమ్మూ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి టూ టైమ్స్ స్నానం చేపిస్తున్నా కానీ వానికి తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఎయిట్ థర్టీ నైన్ కి అట్లా ఏపిస్తే ఇప్పుడు ఆడుకుంటున్నాడు దానికంటే ముందు ఏపిస్తే మళ్ళి స్నానం చేయనట్టే నార్మల్ గా అయిపోతున్నాడు
ఆ నేను అంత టైం వరకు చేపియ్యను అక్క ఎందుకంటే నా పిల్లోడు ఇంకా చిన్నోడు పిల్ల చిన్న పిల్లోడు కదా ఇగ స్నానం జేపిడు ఆ టూ ఇయర్స్ గాదు వన్ ఇయరే ఇంకా బర్త్ డే కూడా కాలా ఆయనకి
అవునా
ట్టువెల్వ్ మంత్సే ఈ సిక్స్ ఈ థర్టీ ఫస్ట్ టికి వన్ ఇయర్ బడ్డిద్ది ఫస్ట్ బర్
అవున్ అవునా ఆహా వీడికి అంతే ఒక త్రీ మంత్సు ఆహా
అవున
ఈ హి చలికాలం అయితే ఒక బాధ పిల్లలతోని ఎండాకాలం అయితే ఒక బాధ
అవును
ఇంకా వన్ ఇయర్ లోఫ్ వన్ ఇయర్ లోపు అంటే ఇంకా మస్తు కష్టం ఉంటది ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తాంది వన్ ఇయర్ లోపు కొంచెం సరిగ్గా నడవనప్ ఇప్పుడు మెడల్ ని ఇలా పెట్టినప్పుడు మస్తు ఘరంగా అనిపించింది ఇప్పుడు కొంచెం ఓకే ఇప్పుడు ఓకేగాన్ కానీ ఉగ్గు తినే టైమే బెటర్ ఇప్పుడు రైస్ పెడితే అసలు ఏం తినట్లేదు చిన్నప్పుడు వన్ ఇయర్ లోపే బెటర్ ఇప్పుడు బయటి ఫుడ్ అది ఇది పెట్టడం వల్ల ఏం దింటలేడు
అవునా
అన్ని దెలిసి అన్ని గుర్తుపట్టి నచ్చినయే కావాలంటారు లేకపోతే పేరు పెడతంది దీనిది ఇప్పుడు అట్లా కాదు వానికి నచ్చిందే పెట్టాలి
అహ వానికి నచ్చిందే పెట్టాలి మరి అసలు
వాళ్ళకి నచ్చింది మనం బెట్టచ్చు ఓకే గానీ వాళ్ళకి పడదు కదా అది బాధ
పడదు ప్లస్ మళ్ళీ ఏమంటారు ఆ మళ్ళా మనకు నచ్చింది కూడా దిన్లేమ్ మనం మళ్ళా వాళ్ళకి జలుబు చేసిద్
ఆ నిజం అది గూడా అరే అసలు ఏది ఏదైనా ఫుడ్ తిందామన్నా వానికి నేను తింటే వానికి వన్ ఇయర్ లోపు అయితే వాకి కడుపున వచ్చేడ్చేటోడు కదా నాన్ వెజ్ ఏమైనా దిన్నా కనీసం ఇట్లే సంక్రాంతి అప్పుడు ఇప్పుడు అవి చేసుకునే సరికి సకినాలు అవి ఇవి తిన్నా కూడా వాడు కడుపు నొప్పికి ఏడిస్త అవి కూడా తినలే నేనయితే అంత ఘోరంగా ఉండే ఇప్పుడు ఆ కాని ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయినాక ఇప్పుడు కూడా పాలు లాగుతున్నాడు కాని కొంచెం పెద్దగా అయ్యిండు కదా నేను ఏం తిన్నా అంత ఏడుస్తలేడు చిన్నప్పుడు బాగా ఏడ్చేది మీ బాబు ఓకేనా ఏడుస్తాడా నైట్ పడుకుంటాడా అసలు
ఆ నిద్రపోతాడు అక్క నాకు అలాంటిది ఇబ్బందులు ఏమి లేవు గాని ఆ మంచిగనే బడుకుంటాడు ఆ తినకపోతేనే ఇబ్బంది పెడతాడు కానీ తింటే మంచిగానే పడుకుంటాడు
వీడు కూడా అంతే ఈ వీళ్ళ తింటనే సరిగ్గా పడుకుంటారు తినడమే ఫస్ట్ ఇబ్బంది అది ఒక్కటి సరిగ్గా ఉంటే అంతా సరిగ్గు ఉంటంది కాని అది లేకనే అంత త హు
అరే ఎవరిది వాళ్ళది బాయ్స్ మంచిగా తింటరు మంచిగా ఉంటారు ఇగ పంటరు
బాయ్స్ అవునవును వాళ్ళదే బెస్ట్ లేడీస్ ఇంట్లో పని చేేసుకోవాలి అది చేయాలి చేేయాలై
పిల్లల్ని పట్టుకోమంటే కాసేపు పట్టుకోమన్న పట్టుకోరు
ఈ చిన్న పిల్లలతోన అయితే ఇంకా ఘోరంగా అయితుంది పొద్దున్న లే సి వాళ్ళకి తనిపించి మనం తిని వాళ్ళకి స్నానం చేపిచి మనం చేసి వాడి పడుకోబెట్టి ఇంట్లో పని వేసి మళ్ళీ లే అదంత తై లోపుల అతే మల్ల తినిపించి మళ్ళ పడుకోబెట్టి కాబట్టి డైలీ రొటీన్ ఇట్ల డే స్టార్ట్ అయితది స్టార్ట్ అయితాంది నేను అయితే స్టార్ట్ అయితే నేను అయితే నాకు పిచ్చి లేస్తుంది
మరి లేడీస్ ఇకవంటే ఇక త్రీ ఇయర్స్ బర్డే అంటే ఇక సంపాదన ఇక ఆ ఎటు పోవాలి ఎటు రావాలి పిలగల సదువులు ఎట్లా రావాలి
కనీ అసలు డేలీ ఆ ఇక అప్పుడైతే ఇక స్కూల్ కి పంపయడం తీసుకురావడం ఏ బాక్స్ పెట్టాలి ఏ కర్రీ చేయాలి అమ్మ నాకైతే ఇప్పుడే పిచ్చి లేస్తుంది పిచ్చి లేస్తుంది ఇది ఏందనిపిస్తుంది
మ్యారేజ్ ఎందుకు చేసుకోకూడదు రా బాబు
నిజం నిజం అట్లానే అయింది నేనాట్లనే అవుతాను తెలుసా ఏదన్నా చదువుకున్నందుకు ఏదన్నా జాబ్ అట్ల చేేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా ఎంజాయ్ చేసినంకా పెళ్లి చేేసుకుంటే అయిపోయేది కదా అనిపిత్తంది
అయిపోయేది గాదా రాజు అయిపోవు చేసుకోకుంట అంటే ఎవరన్నా కొడుతున్నారా గాని సమాజానికి భయపడి చేసుకోవాల్సిందే
అయ్యో అవును నిజం నిజమే చేసుకోకపోతే మన పేరెంట్స్ కి ఏం బాధ లేదు కానీ బయటోళ్ళకు బాధ అయితది అదే గాదా మనం చేసుకోకపోతే చేసుకున్నంకా మల్ల పిల్లలు పుట్టకపోయినా ఆళ్ళకే అందుకే బాధ అయితది
ఆ మీ పిల్ల కింకా ఎప్పుడు పెళ్లి చేతవ్ ఓ మీ పిల్లాకాన్ప అందిందా అందలేదా ఇంకా సంవత్సరం కావత్తంది ఇగ లేదా
అమ్మాయా అబ్బాయా ఎవరు పుడుతరో అమ్మాయి పుడుతూ ఒకటి అబ్బాయి పుడితే ఒకటి అబ్బా
సమాజానికే భయపడాలా
బయటోళ్లు చేయబట్టే అందరూ నటించుకుంటూ బతకాల్సిఅత్తది
అంతే
బయటోల్ల కోసమే బతుకుతాన్రూ గని సగం మంది జనం ఎవరి కోసం వాళ్ళు బతికేటోళ్లు తక్కువ బయటోల్ల కోసమే బతుకు
అవును ఇప్పుడు హస్బెండ్ తో బయటికి పోవాలన్నా కూడా చూరరాదు వాళ్లిద్దరూ ఎట్లా ఎవరి నాడుగలే అప్
అయ్యో అదే ఆ మంచి బట్టలు ఏసుకున్న తప్పే టైమ్ అడిగినా తప్పే
ఆ
చిగా ఉన్నా తప్పే ఏమన్నా కొనుక్కున్నా తప్పే బయటోళ్ళకు
ఏది ఏ డ్రెస్ ఎ అ డ్రెస్ ఏసుకుంటే మా హస్బెండ్ కి ఏమనిపించదు అదే ఇప్పుడు బయటోల్లకి వామ్మో గీమే ఆడు
ఏదైనా చీర కట్టుకున్నా ఇంట్లోలోకి ఏ ప్రాబ్లం ఉండదని బయట టోల్లకు అమ్మో అది ఎప్పుడు కొన్నది ఇది ఎప్పుడు గుట్టిచ్చింది అది ఎప్పుడు వేసుకున్నది పిల్లలు మంచిగున్న బాధే బయట టోల్లకు అమ్మో వాళ్ళ బాబు మంచిగా ఉన్నడు మంచిగా తింటండు హాహాహా హ ప్రతి ప్రతి ఒక్
ఇదియ్యాలి పిల్లగానికి
అవును ఆ చిన్న పిల్లలకి మావో కి వన్ ఇయర్ లో బాగా తీసేది ఇప్పుడు తగ్గింది ఇప్పుడు కూడా ఏడిస్త అప్పుడప్పుడు తీస్తా గని
నేను గుడా తీయడం మర్చిపోతాన్న అట్నే పడుకుంటున్నా
తిని వాడు పడుకున్నప్పుడు గుర్తుకస్తది నాకు వాడు లేచిన్నప్పుడు ఏమో గుర్తుండదు
ఆ పడుకున్న దీయచ్చక్క ఏం కాదు
ఏమో పడుకుంటే తీయొద్దు అంటది మా అమ్మ అయితే పడుకున్నప్పుడు ఎప్పుడు తీయలేదు లేచున్నప్పుడు దీయలం టరయితే
అదే నేను గూడ అట్లనే దియాలిగా
ఆ లేచి ఉన్నప్పుడే ఒక్కొక్కసారి ఏడ్చినా గుడా తీసి పడుకోబెడతాం
ఉమ్ అవును
ఎట్లా తీస్తవు నువ్వు దిష్టి.
ఏముందక్క ఉప్పు, మిరపకాయ, మన జుట్టు
హ్మ్
మూడు గల్లుప్పుతోని తిత్తా దానితోని తీసి ఒక చెట్టు మొదట్లనైనా లేదంటే ఏటన్నా ఒక పక్కకి నిప్పులల్లనైనా ఎస్తా. హలో వినిపిస్తుందా. లేదు